ఏం చేస్తు
చిలుకలు కొట్టి అక్కడ నేనే హలో
ఏం చేస్తున్నారు బాగున్నారా
బాగున్నా మేడం మీరు బాగున్నారా అ తన్నారా మీతోటి మా ఆ బాగున్నాం మేడం మీరు బాగున్నారా,
ఆ బాగున్నామండి
ఏం చేస్తానావు అహ తిన్నామండి మీరు తిన్నారా
ఏ స్పెషల్ అండి ఈ రోజు మీ ఇంటి దగ్గర
మా ఇంటి దగ్గర బెండకాయ ఫ్రై సాంబార్ రసమండి
ఊ మీకు ఏ కర్రీ అంటే బాగా ఇష్ త
నాకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇ ఇష్టమండి
స్
హరిస కుక్చైడుమా
ఆ
అంటే నాకు అంతగా రాదు కానీ, మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంటే నేను చూస్తా చూసానండి
ఆహా
మీర ఎప్పుడైనా కుక్ చేసారా నే ఇప్పుడు ట్రై చేయలేదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అదేంటి హస్బెండ్ కు కుక్ చేయ్యాలన్నా, అయితే ఆ అత్తగారికి మామగారికి ఇలాగ ఎవరికైనా, కుక్ చేయాలంటే నేర్చుకోవాలి కదా నేను నేర్చుకుందామని యూట్యూబ్ వాలో చూస్తున్నాను ఆ మెల్లి మెల్లిగా ట్రై చేస్తున్నాను
మరి చే చేస్తార ఏమైనా ట్రై చేస్తారా
ఇ చికెన్ ఫ్రై గానీ కర్రీ గానీ ఇప్పుడు వండలేదు గాని నా ర్మల్ అదేం రసం చేయడం టీ ప్రిపేర్ చేయడం కాఫీ ప్రిపేర్ చేయడం
ఆ నాన్ వెజ్ మరి ఇలాంటి పెద్ద పెద్ద పెద్ద పెద్ద పెద్ద కర్రీస్ ఏమి ట్రై చేయలే
ఆ ఎప్పుడు ఏం ట్రై చేయలేదు ఎప్పుడైనా చేయాలని ఆసక్తి ఉన్నా సరే, ఆ వేరే వర్క్ బిజీలో నేను చేయడం కు కుదరేది కాదు
మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే మీరు ఓన్గా ప్రిపేర్ చేస్తారు లేకపోతే, యూట్యూబ్ లో చూసి ఏమైనా ప్రిపేర్ చేస్తారా
నేను ఎప్పుడేం ట్రై చేయాలంటే, మా మదర్ని గాని, గ్రాండ్ మదర్ని గాని, ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్ని గాని కాల్ చేసి ఎలా చేయాలో చెప్తే ఆ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉంటాను వాళ్ళ అందుబాటులో లేని సమయంలో నేను యు చుభలో చూసి రాతాను నాకు ఎక్కువ యూట్యూబ్ లో చూసి చేయడం కంటే, ఫ్రెండ్స్ ని అడగడం, ఆ మదర్ ని గాని గ్రాండ్ ఫ మదర్ ని గాని, అడిగి తెలుసుకుని కుక్ చేయడం అంటే నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళతో కూడా కాన్వర్ జేష మా ఇట్లా అన్నట్టు ఉంటది, అప్పుడు గ్రాండ్ మదర్ ఉన్నారు అనుకో, వాళ్ళు వాళ్ళ పాతకాల స్టైల్ లో చెప్తారు, మా మదర్ ఒక స్టై లో చెప్తారు, నాకు ఎలా కావాల అలాగా నాకు నచ్చినట్టు కుక్ చేసుకుంటాను, మామూలుగా నార్మల్ కర్రీస్ మాత్రమే ఏప్పుడు నాన్ వెజ్ ట్రై చేయలేదు
ఆ
మీకు వచ్చా కుక్ చేయడం నాన్ వెజ్ కుక్ చేయడం హలో నా వాయిస్ వినిపిస్తుందా హలో